ఏం చేస్తున్నావ్ పని అంతా అయిపోయింద.
ఉ అయిపోయింది
హ ఇంకా లేదక్క చెయాలి
అ నాది ఏం పని ఉండే లేదు ఆఫీస్ పనిచూసుకోవడం ఏంటి కొంచ ఊరికేఉంది
ఆహా ఆ వే కొంచెం ఫ్రీగా ఉంటారు అయితే.
ఆ పైబ నైతే రాగి జావా చేసుకుంటాన నేను మా తమ్ముకి చేస్త మేమిద్దరం చేసుకుంటాము తతమ్ము.
కొంతమంది చేస్తారు కొంతమంది చేయరూ పా
ఏముండదు ఇంట్లో చెత్త ఊడ్చడము, సంమానులు తొండం అంటే నేను చెత్త వచ్చేస్తాను మా అత్త సామాన్లు తోమేస్తా.
ఊహూ ఉ అు ఉ ఎంత బంకా
చెప్పుూ రాగిజవ ఎట్లా చేస్తవో నువు
రాగి జావనా
ఉ
రాగి చావ అంటేనా నీకు రాగులతో చేసుకోవాలంటేనా రాగులునానాబెట్ నైట్ అంతా నానబెట్. నైట్ పడుకునే ముందు వ కడి బాగా కడిగి నాన్నబెట్టు ఆరబెట్టాల్సిన అవసరమేం లేదు. నానబెట్టిన తరువాత తా మార్నింగ్ లేస్తావ్ కదా అప్పుడు నువ్వు పాలు తీసు కుంటావు కదా వాటికి నర్మల్ గా ఒక కాఫీ కో పెరుగు కొనేసి
ఆ
రాగి జావ తీసుకుంటావ్ కాబట్టి అవి నానబెట్టిన రాగులను బా నీట్ గా క్లీన్ చేసుకొని. మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం చెము మెత్తని పేస్ట్ లాగా చేసేసుకో. చేస్ ఆ చేసేసి వాటిని వడవో వై కింద ఏమంటే కొంచెం నీకు రాళ్ళు మాదిరి ట్లా డిస్ పోతది వడపోసి కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీ స్టవ్ వెలిగించి దయచేసి దానికి ఒక గిన్నె పెట్టుకుంట వదినా అందులో ముందుగానే నీళ్ళు పోసి కాగుతానే ఇది వేసేసేయ్ రాగి జ రాగి జావలో చేసినవ్ కదా మిక్సీ జార్ లో వేసి అది వేసేసి దాని సరిపడా చక్కెర లేెకకుండా బెల్లం వేసుకుంటావుగా బెల్లం అయితేనో ముందుగల నీళ్ళలోనే వేసుకో. దానికి సరిపడా బెల్లం బెల్లం వేస్ దాని తర్వాత ఇది వేస్తావ్ కొన్ని పాలైన పోసుకోవచ్చు నీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ సన్నగా తరుక్కోని దాని మీద వేసుకోవచ్చు. అంటే కొంతమంది నిమ్మకాయ పిండి కూడా చేసుకుంటరు.
అవునులే
ఉమ్ కొంతమంది నిమ్మకాయ పిండు కుంటారు కొంతమంది ఇంగువ ఇవి విధంగా కూడా చేసుకోవచ్చు. నేనైతే అవన్నీ చూడలేదు మినిమం అయితే చేసుకునేది ఇలానే.
హా మేము ఎట్లా అంటే చేసేది నువ్వున్నాన్ పెట్టి మిక్సీకి అన్ టి కదా? మేం అలా చేయకుండే ఎప్పుడూ నాన్ పెట్టేసి ఆర పెట్టేస్తాము, ఆది డ్రై అయినాక మిక్సీ కో మిషన్ కో ఎస్ఎస్సి ఆ తంత చెల్లర్ పట్టేస్ అదంతా స్మూత్ గా వచ్చేస్తుంది కదా? వేస్టేజ్ అంత వెళ్ళిపో అది బాక్స్ లో స్టోర్ చేస్త పెట్టుకుంటాం కావాలా అన్నప్పుడు నార్మల్ వార్ పాట్ తీసుకొని మనకి ఎంత కావాలో అ అంత
వాటిని కొంచెం వాటర్ లో ఉంటలేక కొన్ని కలుపుకొని కొన్ని వా గిన్నె పెట్టుకొని వాటర్ పోసి అందులో కొంచెం బెల్లం మే సి ఆది ఉడుకు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ రాయిజావు వేసేసి
అది బాయిల అయితా ఉన్నప్పుడు సపరేట్ క్లాత లో డీల్ పోసుకొని రాగిపిండి వేసుకుని కని మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేస్తొని అది దాంట్లోకి వేసుంటాము ఎక్సట్రా యాలకులు ఏమన్నా ఉంట అంటే అది కునేది డ్రై ఫ్రూట్స్ వేసుకునేది
నానబెట్టినవి కదా అది కూడా చిన్న కోసి వేసుకున్నా అంటే అవి కూడా పండు కింద పడినప్పుడు రుషి వస్తుంది
ఆ పాలు వేసుకుంటారు ఇంకొకటి ఏమంటే ఇం ఇంకో వెరైటీ మజ్జిగాను ఎరగడ్డలు చ చేసేసుకొని నార్మల్ గా రాగి జవ ఎట్లా చేసుకున్నాం మాట ఇట్లా స్వీట్నెస్ కాకుండా ఇది
అవు
హేదగ సాల్ట్ వేసుకుని మామూలు పెరుగు వేసుకొని ఆ ఇది ఎరగడ్డలు తరిగిండేవి వేసేసుకొని నార్మల్ రాగిజావి ఎట్లా చేసుకుంటాం అట్లా
అంటే రాగిజా అంటే నువ్వు నానబెట్టి అవి ఆరిబోసి చేస్తా అంటున్నావ్. కొంతమంది నానబెట్టి అ లావన్నే నానబెట్ మర్రి మిక్సీ జార్ లో వేసి వడబోసుకొని దిస్ట్ అంతా లేకొకుండా ఇలా కూడా చేస్తారు. కొంతమంది అదే అది మరిలేనప్పుడు రాగి పిండి మాత్రమే. ఉండల్ ల్యాకోకుండా కొద్దిగా బౌల్ తీసుకొని చిన్న బౌల్ తీసుకొని వాటిలో కొ రాగిపిండి వేసి తగినంత మనకి ఎంత కావల్లో అంత క్వాంటిటి తీసుకొని ఉంటల్ లేకోకుండా కలుపుకోవాలి. లేదంటే అట్లానే వేస్ స్తామంటే ఉంటలుంట ఉంటుందా
హఆఆ హఆ
ఉం ఉ అయితే బెల్లం వేసుకుంటె టేస్ట్ వీటికి చెక్కర కన్నా బెల్లం అయితేనే
అవును బెల్లము ఐరన్ ఐరన్ కంటెంట్ ని పెంచుతుంది మన్ బాడీలో
అవును
షుగర్ ఆ షుగరు ఆర్గన్స్ డ్యామేజ్ చేస్ తుంది
అ అది లేని అది కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకు ఇం బెల్లము ఏసి చేస్తేనె తిన్నాగాని వాళ్ళ కూడా మంచిదే చెక్కర్ది కొంచెం తిన్నా వాళ్ళక్ ఓ ఇంకా ఎక్కువ అవు
ఉ అవును ఇది గు
ఉ చిన్న పిల్లలకు కాని అలవా చేయాలంటే అలవాటు చేయాలంటే
హు బెల్లం వేసె హు బెల్లము దానిమీద డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసేసుకొని పౌడర్ చేస్తే ఇం ఇం హెల్తీ ఉంటుంది వాళ్కి.
ఉ అవును మేము అదే తాగుతాం అంటే ఇంట్లో చేయడం తక్కువ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మార్నింగ్ టై లో నేను తెప్పించుకొని తాగుతన్నాం బయట ఇలాంనీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి చేస్తార రాయి జావా బన్ ఉంటుంది టేస్ట్ అనేసి బయటకి వెళ్ళినప్పుడు నేను తెప్పించుకును పార్లు తెప్పించ కొని తాగుతను
అవునా
ఇంట్లో చేసుకోనివి టైమ్ సరిపోయినప్పుడు
ఆ కసర గంజి వచ్చ సి నార్మల్ పసలు నైట్ ట్ గా హీట్ చేసేసుకొని ఆ పౌడర్ చేసేసుకొని నార్మల్ రాగేజీకి పటర్ ఎట్లా పెట్టేసామో అట్లా పెట్టేసి
ఉమ్ అట్లయినా చేసు కోవాచు లేద అంటే ఇట్లనే పెసర బయలే నా ఇట్లనే పెసర బ్యాలె క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకొని నా ఆన వెట్టి చేయవచ్చును నానపెట్టి ఉడకబెట్టటిని చేయొచ్చు మనం పాయసం లాగానే చేసుకుంటాం కదా అలాగం చేయొచ్చు ఇట్లా జావ ఉ అట్లనే గింజలతో చేయొచ్చు
ఉహుమ్
అవి ఇంకా పండు కింద పడతా ఉంటాయి టేస్ట్ వస్తయి చలమా ఇట్లా అప్పుడు అంటే మాకు టైం లేదనుకో వల్ల ఇలా అప్పుడు డిజైన్ చేసుకోవచ్చు లేదంటే పెస పెసరివాళ్ళు ఎక్కువ టైం తీసుకోన్న నానడానికి ఓకే తక్కువ టైమ్ లోనే నా నానిపోతాయి నీకు అది పొట్టు పోవాల్సిన అవస అవసర ఏం లేదు బన్ని ఇకా క్లీన్ గా కడుకొని కొద్దిసేపు నానబెట్టి ఇంకా కుక్కర్ లో అయినా వేసుకో లేదంటే గిన్నెలనా పెట్టి మూత బెట్టుకొని పక్కన పాకనికి వ బెల్లం అవ్వని వేసేసుకోని వాటిలో కూడా చేసుకోవచ్చు మన పాయస ఎలాగైతే చేసుకుంటాంమో వాటిని కూడా అలానే చేసుకుంటాం అయితే నైట్ చేసి సి మార్నింగ్ తిన్నామంటే బాగుంటుంది నువ్ పొడి చే
పెట్టేసి మళ్ళీ మార్నింగ్ తింటే బాగుంటదా
అది వేడి మిదకన్న చల్లారిన తర్వాత తింటే అంటే ఇంకా బాగుంటది అది ఏమంటే ఎండలకాలం చెలవు చేస్తున్నది తాగుదేనా పసిర్లా ఉంటాం పసి చెల్లు సెలవ చేసేవివి
హ
పులగన్నాము అంటే అమ్మవార్క్కు గంగమ్మ గాని పెద్దమ్మ గాని అన్నమ్ బోనం వండాలంటి అంట పసి పెసుళ్లతోనే వడుతారు ఏమంటే చలవ అంటారు వాళ్ళు పెరుగు ఎరగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇ చలవ అని ఇలానే అంటారు కదా అలాగా
అ ఈ సమర్స సీజన్ లో నార్మల్ రైస్ మిగిలిపోతుంది కదా చేసుకున్నది ఆ దాంట్లోకి మజ్జిగాను సంథింగ్ వేసి చేస్తారు అది ఏదో చేస్తారు చూడు చలవకుం ఏమోంట అన్నము మిగిలింది దాంట్లోకి మజ్జిగ వేసేస్తే ఎరగడ్డ వాళ్ళు చిన్న కోసేసి పచ్చిమిర్చి పెట్టి నైట్ అంతా అట్ మళ్ళీ మార్నింగ్ తింటారు
అవునవును అంటే నైట్ మిగిండే కదాని కన్నము ఆ అన్నని ఒక కుండలోగానే ఒకటి గినెలోనగానే తీసుకు కొనీ ఉ నీకు పాలంటే పాలు పెరుగుంటే పెరుగు నీకు ఇగ రెండు లేనప్పుడు నీలే నీ పోసి పెట్టచ్చు నీళ్లు పోసి ఉ పాలు కాంచి పోసి
ఆహా
తుడంటి వేసి తోడండి వేసినాం అనుకో వాటి అన్నంలోనే ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసేసి ఉప్పు వేసేసి ఆ పోదుండదు పె ఉ బాగా అయితుంది ఇంకా వందదది ఏండి చూసి చూసినప్పుడు తర్వాత ముద్ బట్ తీస్కం బ ఓ నైట్ టె పొజీ లే చూస్తా నెక్ ఇకా ఏంటుంది పెరుగు తోడ తోడెత్తుకొని అన్నం కూడా బాగా ఉం ఉంటది ఊరి పోయి ఉంటుంది కదా ఉద్యోగాన్ని టక్ న్ తీసుకొని ఇగ వాటికి సరిపోయిన క్వాంటిలో నీళ్ళు పోసుకోవాలింటే నాకు నీళ్ళు అవసరం లే అనుకుంటే అట్ల అయినా కలుపుకుని తిను అట్ల ఏం చేయొచ్చు నీకు పాలు ఉన్నాయి అనుకుంటే పాలైన పోసి తుడండి వేసి పెట్టుకోవచ్చు లేదు నాకు పాలేవను పెరుగున్న పెరు వేసుకోవచ్చు నాకు పెరుగు వాళ్ళు రెండు లేవన్నప్పుడు నీళ్లు పోసేనే పెట్టచ్చు నీలుపోసి ఇం బాగా మెత్తగా పీసికేసి ఆ టేస్ట్ బాగుంటది ఆ నీళ్ళ పోసుడు నువ్వే మారు ఈవెనింగ్ నువ్వు తినేటప్పుడు పెరుగు ఉంటది కదా ఒకవేళ పెరుగు ఏదో ఒకటి అందులోకి కలుపుకొని తినొచ్చు పెరుగు పెరుగున్నదే అందులోకి కలుపుకొనైన తినొచ్చు నీకు అంత అన్నంలోకి నీకు సరిపోదు అన్నప్పుడు మార్నింగ్ కొద్దిగా నీ ప్లేట్లో పెట్టుకున్నప్పుడు వాటి లోనే కొంచం పేరుగు వేస్ కొని కలుపుకోని తినచ్చు నా అంతక ఆ నేను పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంటుంది.
అవునవును.
చెల్ చెల్లగా ఉంటూ ంది. చిన్నపిల్లలకు గానీ ముసుళ్లో గానీ పెద్దవాళ్ళు బాగా తింటారు అప్పుట్లా అవే తింటనండి. ఇప్పుట్ ఇప్పుడుంటే అన్నాం అంటారు అప్పుడు అన్నం అస అసలకి ఉండది కాదు అన్నం ఒక పుటన్న అంటే అది అన్నము అన్నమంటిన కు అవలా ఇట్ల అయితేన్నా నీకు నీళ్లు పోసి పెట్టేదయి నా ఇ కొంచం అన్నం పోసిన అని నీకు నిల్లే క్కుబడతాయి కదా తల ఇంత ముద్ద వేట్న అనేగ నీకు సరిపో పోతుంది అప్పుడు అన్ అన్నం వంటేనా అంత తక్కు తక్కువ చేయడము జనాలు ఎక్కువ కొంచెం కొంచెమే చూసుకొని తినాలా అప్పుట్లో ఇప్పుడు ఏముంది ఎంత కాంట ఎంత వండుకుని తినండి. చ్చ్
ఆ సర్